నమస్కారం అండి బాగున్నారండి
బాన్నమండి మీరు బాన్నారండి
ఆ బాన్నమండి
ఏం చేస్తున్నారండి
ఏ లేదండి ఇప్పుడే అట్లా తిని కాళీ కూర్చొనిండి మీ ఖాళీ కూర్చొని ఉన్నామండి
ఓకే అండి నేనుంటే అండి తిని అలా జస్ట్ బెడ్ పెన్ పడుకున్నా
అవునా అండి ఉ కాదండి మనం తినే ఆహారం ఉంటది కదండి
అవునండి
ఆ ఆహారం అనేది ఎంత బాగా అంటే పండిస్తారో కదాండి రైతు రైతులు
అవునండి అదొక గొప్ప అద్భుతంఆనే చెప్పుకోవచ్చు
ఉ
ఆ రైతు ఎంతో కష్టపడి ఎన్నో రోజు కష్టపడి నిద్ర లేని రాత్రులు గడిపి పంట పండించి అందరికి అందిస్తారు
అవునా అండి నిద్ర లేకుండా చేస్తారా అండి ఆ పని
అవునండి కొన్ని కొన్ని సార్లు చేయాల్సి వస్తుందండి ఎందుకంటే
ఉ
ఆ ఫుల్ కరెంట్ అనేది కొన్నిసార్లు రాత్రి వేళల్లో కూడా వదులుతారు అప్పుడు వరి ఇప్పుడు సపోజ్ మీకు వరి గురించి చెప్పితే వరిపోగు వరి ఉపగిరికి నీటి నీ నీరు అవసరం ఎక్కువగా ఉంటుంది
ఓహో అన్ని నీళ్లు కాబడతాయా అండి వరికి
అవునండి
ఆ నాకు తెలియదండి మాకు పంట పొలాల గురించి అంత అంత పెద్దగా ఐడియా లేదండి నాకి
కొన్ని కొన్ని సార్లు సింగిల్ కరెంట్ ఉన్నప్పుడు మోటార్ సరిగ్గా ఆడదండి
ఉ హు
ఆ సో ఫుల్ కరెంట్ ఉన్నప్పుడే మోటార్ ఆడుతుంది ఫుల్ కరెంట్ మూడు గంటలు పొద్దునే మూడు గంటలు రాత్రిలో వదులుతారు ఆ మూడు గంటల్లో కనీ
ఉ
మొత్తం మడికి సరిపడ నీళ్లు దొరకపోవచ్చు
ఉ హు